అ
హలో
హలో
చెప్పండి ఆ వినపడుతుందండి చెప్పండి
ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలి అండి మా ఫ్రెండ్ వచ్చింది
అవునా
మ్ ఇద్దరం తిన్నాము అమ్మాయి ఇప్పుడే ఎళ్ళింది
ఆహా
ఖాళీ
ఆ నేను కూడ ఖాళీయే
మ్ మ్
ఇప్పుడే తిని కూర్చున్న
ఆ లేట్గా తిన్నట్టున్నారు
ఇంగో కొంచెం లేట్ అయిందండి మార్నింగా టిఫిన్ చేస్ ఆక్లాలైతే ఇవలనా తోటకూర వొండిన
తోటకూర మ్
మ్
మ్ పప్పా మామూలుగా టమాటా ఎసి ఎనిపరా
ఆ టమాటో చేసిన
ఉహు
అంటే మేమిద్దరమే ఉన్నాం అని అట్లొండిన అందరం ఉంటే ఎక్కువ వేసాము ఆ ఆ ఇగో చారు సెపరేట్ చేసా కర్రీ సపరేట్ జేసా ఇ మా అత్తయ్య వాళ్ళు మా ఆల్లన్నా లేకుండే
ఉమ్
ఎవరు లేరని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళారు అని మా మట్టుకి వండుకున్నాం
ఉహు
మ్ లేపోతే డైలీ పొద్దున ఒకటి నైట్ ఒకటి ఇదే అయిపోతది రొటీన్గా
ఏదోఒకట్ టిఫిన్ ఎసుకొని ఆఫ్టర్నూన్ చేసుకున్నంటే నైట్ కూడా ఉంటుందని ఆ అవునులే అవును అవును ఒకటే ఉ టే తినాలి చేసుకోవాల అనిపించదులేండి ఎవరన్నా ఉంటే చేయాలనిపిస్తుంది
ఇగ వాళ్ళు కూడా టిఫిన్ చేసే టిఫిన్ తినరు మా అత్తయ మా మా హస్బెండ్ వాళ్ల అన్న ఎ సరేలే ఎందుకులే అని చెయ్యను నార్ మళ్ళీ ఆ పాలు వేడి చేసుకొని దాంట్లో బిస్కెట్ వడు తింట పొద్దున ఏ టూ థర్టీ వన్ థ
నేనైతే మా పిల్లలకి మూడు పూట్ల చేయాలండి మార్నింగ్ ఆఫ్టర్నూను ఈవినింగ్
ఆ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇది కావాలి అది కావాలని అడుగు గాదు
ఏదొ ఒకటి చేయాలా కానీ పెద్ద పిల్లలు కాబట్టి మోస్ట్లీ వాళ్ళే చేసుకోని తింటారు దోశ కానీ
పిల్లలు అట్లనే ఉన్నారు
చేసుకొని తినాలి అన్నీ నేర్పించాలండి లేపోతే కష్టం
అమ్మాయికి బాగా నేర్పించాలి అబ్బాయి నేర్పింకపోయినా ఏం కాదండి
మా అమ్మాయి కంటే మా అబ్బాయే బాగా చేస్తాడండీ వం ఇంట్లో పనులు
ఓయమ్మో
సామాన్లు దోముతాడు ఇల్లు తుడుస్తాడు ఇల్లు ఉడుస్తాడు లేదు పాప కూడా చేస్తది
అమ్మాయి చిన్న గా ఉంది కదా పెద్దగా అయితే ఆమె కూడా నేర్చుకుంటాది
ఆ లేదు లేదు పాప కూడా సామాన్ తొముతది ఇల్లు ఉడుస్తది మాపు చెస్ చది మాపు కూడా చేస్తుంది ఇల్లు
అడేలియా
ఆ మామూలుగా వారంలో రెండు సార్లు
ఓకే ఓకే
ట్యూస్డే ఫ్రైడే అలా
ఊ ఇప్పుడు నేర్పియకపోయినా రేపు పెళ్ళి చేస్తే వాళ్ళు అంటారు మనని మీ అమ్మ ఇట్లా నేర్పించిందో మననే ఇప్పుడు అంటారు ఆ వాళ్ళని అనర అని నమ్మకం ఉండదు
మ్
అట్లా ఇంకా
మళ్ళీ మనలాగా బాధపడకూడదు వాళ్ళు అన్నీ నేర్చు
వామ్మో నిజంగా వాళ్ళనీ అస్సలు అట్లా ఏయ్యానే ఏయద్దు
దొంగ అండి చిన్నప్పుడు పనికి దొంగ నేను మా అక్క చేస్తది అన్ని నేను ఏం చేయను
ఈడ కూడా అంతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అంతే అసలు ఏ పని చేయక పోయేదాన్ని ఏప్పుడొ ఒకసారి దాన్ని ఎవరైనా వచ్చినప్పుడు వండుకొని తినేదాన్ని ఇప్పుడైతే నాకు డైలీ అంటే అంత ముందుకు వచ్చిన కొత్తలో ఆమెనే చేసేది అంతా ఇప్పుడు కొంచెం ఆమెకు కూడా హెల్త్ బాగుంటలే బాగా నిల్చలేక పోతుంది ఆ ఇక్కడ మోకాలి నొప్పులు వచ్చినాయి అని ఆ ఇగ డైలీ నువ్వే వండు అని అంటుంది ఇగా అప్పటినుంచి ఇగ జర వంటలు నేను చేసుకుంటే బట్టలు ఒక్కటి ఆమె పిండుకొని జాడి అంతే ఆమేవి వాళ్ళ ఆయన వాళ్ళ వాళ్ళ కొడుకులు వేస్తది మా హస్బెండ్ నేనే పిండేసుకుంట
ఉ
అంటే మా వాషింగ్ మిషిన్ ఎట్లా అంటే మా వాష్ ఒక్కటి చేస్తాది డ్రై ఖరాబ్ అయిందా చేయించలేదు ఇంగ వాషింగ్ ఒక్కటి చేసుకొని బయట జాడించుకొని అందులో ఎండేస్తాం ఇవాళ కొంచెం కొంచెం వరకు అవి బట్టలు పిండేసరికి అవి పిండేసరికి టైం నాకు ఎక్కువ అయిపోయింది
అవును
ఆ లేకపోతే ఈ టైము వరకు ట్వెల్వ్ వన్ వరకు అంత వర్క్ కంప్లీట్ చేసుకొని ఖాళీగా కూర్చుంటా ఇవాళ వన్ కే వంట స్టార్ట్ చెసిన పొద్దున్నే ఎయిట్ ఎయిటొ నైన్ నైన్ తర్టీ వరకు బెట్టెస్తది ఎక్కడికన్నా వెళ్తే నేనే ఎట్టుకోవాలి రాైస్ పెట్టుకొవాల మళ్ళ అన్నయ్యె సరికి నాకు దిమ్మా తిరుగుతది ఇగ
మాలుగా మార్నింగ్ వెళ్తే నైట్ కి వచ్చేస్తారా మీ వార
ఆహ ఆయనకు నైటే ఉంటుంది మొత్తం మిడ్ నైట్ అక్కడ ఉంటడు డే అంటే మాకు ఎట్లా అంటె డే అంత ఇంట్లోనె ఇగ ట్ ఏవర్కు నచ్చినప్పుడు చేస్తాడు లేనప్పుడు ఈ ఈవెంట్స్ లేనప్పుడు ఇంట్లో
అవునులే
ఉమ్
నైట్ అంటే కొంచం రోజు అంటే కష్టమే కదా
ఆ రోజు ఎమ్ ఎళ్ళడు అంటే ఉంటది మా ఆ మొత్తం ఉంటది కాని ఆయనకి ఈవెంట్ ఉన్నప్పుడు ఎ చెప్తాడు ఆ ఇంట్లో ఆ ఇంట్లో పడుకో అని చెప్తాడు మా అత్తమ్మ
ఉమ్ ఉమ్
హు ఆమె మాది నా దగ్గర ఉంటుది లేదనుకో ఇగ ఆయననే ఉంటాడు
ఉహు
అంటే ఇయాళ ఉందనుకో రేపు ఉండదు ఎల్లుండు ఉండదు ఎప్పుడు వస్తంది
ఆ అవునులే అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చినప్పుడు పోవాలి అంతె
వచ్చినప్పుడు నడుస్తాడు. ఆయన పక్క నడిచినప్పుడు ఆయనకే సరిపోతుది అక్కడికని ఇక్కడికని తీసుకొస్తామమ్మని ఆవి కట్టేస్త ఆ మని వచ్చిన కూడా
అవున్ లె
ఉ
ఇంక
ఇం గదా అండి తుప్పాల మీదె
చెప్పాలండి మీరే
ఏం లేదు తినలె వర్క్ చేసుకోవాలె గిదే పని ఉంటే ఏముంటాయి మనకి
నాక్ టైమ్ పాస్ అయిపోతది మార్నింగ్ క్యారీ కట్టడం
ఆ ఇంక నాకు ఎట్ల ఉంటదంటే మార్నింగ్ పని చేసినాము మళ్ళీ నేను సిక్స్ వరకు నాకేం ఏమి ఉండదు ఫోన్ తీసుకుంటనే ఉండాల
అంతే కదా అండి
ఆ అంటే ఇ ఇప్పుడు నీకు ఎవ్వరు ఏం లేరు కదా తొడుకి
అవునవును అలానే ఉంటది ఫస్ట్ లో నేను కూడా ఇప్పుడు అలానే ఉన్నా ఒంటరిగా అప్పుడన్నా కీ పెడిసేల్ళు ఇప్పుడన్నా మనకి అన్నిీ ఇన్స్టాగస్ అప్పుడంతా ఏం లేదు కదా
ఆ
మాకు రెండు వేల పన్నెండులో మ్యారేజ్ అయ్యిింది
ఆహా
అప్పుడు కీప్యాడ్స్ సెల్లె ఎక్కువ
అంటే
అంటే మామూలుగా కాల్స్ వస్తే కాల్స్ మాట్లాడ్ కీప్యాడ్ కీప్యాడ్ సెల్లు చిన్న సెల్లులు ఉన్నాయి కదా అప్పుడు ఎక్కువ ఆ అంతా ఇప్పుడు ఇంత అప్డేట్ లేదు కదా అక్కడ
ఓ ఇంత అప్డేట్ ఉంటే మనం ఎప్పుడో ఎన్నో ఉంటుంటిమి
అంతే కదా
ఆ ఏం చేస్తావ్ పోయి ఇల్లు ఉండకపోతే నే మన పరిస్థితులు ఇట్లు ఉండకపోయే
ఇంత అప్డేట్ ఉంటేనే ఇలా ఉన్నారు జనాలు
ఇంక ముందు ముందు చాలా ఇప్పుడు పిల్లలు కూడా చాలా అప్డేట్ ఉంటున్నారు త్రీ, ఫోర్ మంత్స్ లోనే మొత్తం అప్డేట్ చేసుకుంటురూ వాళ్.
అవునవును
ఆ
ఇప్పుడు అన్ పిల్లలకు అన్ని తెలుసు అండి అన్నీ తెలిసిపోతాయి ఆ అవును
ఆ ఫోన్ లో మనకి ఏం తెల్వనే తెల్వ వాళ్ళకన్నీ తెలుస్తయి.
ఆ అది ఆపు లా పెట్టడమో మా అబ్బాయి కయితే యాప్ ఫోన్ లో కనపడ కుండా కూడా మా దానికి ఒక లా క్ ఉంది లాక్ లో పెట్టేస్తయి ఆ లాకు కొడితే లాకు ఓపెన్ చేస్తే నీకు అది కనపడుతది లేకపోతే కనపడదు
అవును మళ్ళా మనం ఆ లాక్ ఓపెన్ చేస్తే కూడా ఫోటో పడుతది
ఆ
ఆ
అట్లున్నారు పిల్లలు
చాలా ఇది చేస్తారు
ఇప్పుడు ఇంకా జనరేషన్ ఇంకా ఇదిగా ఉంటారు
అమ్మా ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చినప్పటి నుంచి చాలా ఇది అయిపోయినారు.
హు ఆ ఏ వన్లో ఆన్నట్టు ఆడుతున్నారు జ ఇప్పుడు ఉండే పిల్లలు
ఆడడమేమో గానీ అల్లో గాని చూసి వీళ్లు ఎడిట్ చేసుకునుడు ఆ ఫోటోలు ఇట్లున్నట్టు అన్ వాళ్ళు నిజంగానే నమ్ముత
అంతే కదా
ఆ ఇప్పుడు ఎవరు చూడాలి అని ఏసు ఎడిటింగ్ అంటే ఏఐ జెమిని
నాకు తెలీదు మా బా బు అది కూడా నాకు మొన్న మా ఇద్దరు ఫోటోలు
ఆ హా
కొట్టి చూపించాడు నాకు తెలియట్లేదు నాకు రాలేదు అంటే నేను చూపిస్తా ఉండు మమ్మీ అని సెలెక్ చేస్తాడు పెడతాడు అది ఎంత బాగా వస్తుందో ప్యాంట్ షర్ట్ వేసుకున్నట్టు
విజే సార్ అది
ఆ చేస్తాడు
ఏవి మనకి ఏవి రాకున్నా కూడా అది మంచిగా చెప్తా మనం దానికి వాయిస్ చెప్తే మనకు వచ్చే లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేసది
అవును
యా
ఉండే జనరేషన్ పిల్లకాయిలికి ఏమి చెప్పాల్సిన అవసరం లే అన్నీ వాళ్ళకి తెలుసు.
వంటలు కూడా అలావిసి నేర్చుకున్నాడు.
ఉహు ఒకప్పుడైతే టీవీ చూడడానికి కూడా బలె కష్టపడే వాళ్ళం మేమ్
ఆ మేము కూడా గంతే వన్ రూపీ టు రూపీస్ కి పోయి టీవీ చూసేటోళ్ళం ఒక్క నుంచిలా పోయి చిన్నగాన్నప్పుడు
ఇప్పుడు ఎరా అంటే ఇంటికి ఒక టీవీ నాలుగు టీవీలు కూడా ఉన్నాయి.
నాలుగు టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ లు అంటారు ఈ సాఫ్ట్వేర్ రాసు వేరు
అన్నీ అప్డేట్ అయిపోయింద
ఇంక ముందు ముందు అయితే తిండి కూడా అప్డేట్ అయిపోతుంది మనది.
హా తిండి అప్డేట్ అయితే ఎట్టండి బతికేది మనము
అంతే ఆ
ఇంక కరువు అదే వచ్చేది నెక్స్ట్ మనకి
ఇందు కొరతును నేనే ఏం చేసేలె ఆ సౌండ్ నినువద్దని నేను అడ కూసం మాట్లాడుతున్నాను. ఉ